ఆ హలో
హలో నమస్తే మేడ
ఆ నమస్తే అండి చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి టీవీ చూస్తున్నామండి
ఓకే అయిందా అండి లంచ్ అయిందా మీది
ఇూడే అయిందండి చిక్కే చేసామరి
ఓకే ఏంమంటాలండి మరిగి టూడే
చికెన్ చేసామండి
ఓకే ఇప్పుడే చేసిందిలా అండి ఈవినింగ్ ఎక్కువ శాతం సండే రోజు ఈవినింగ్ చికెన్ చేసుకుంటారు కదా మీరు ఆఫ్టర్నూన్ చేశారా
అవునా లేదండి మేము నిన్న రాత్రి సాటర్డే నైట్ చేసుకున్నాము ఇప్పుడు అది ఉ తస
ఇంకా ఏంటి విశేషాలు చెప్పాలి నేను ఆకు కూర చేసినానడి పాలక్ ఆ ప
సార
అవునండి తోటకూర రొట్టెలు చేసాను తిన్నారు టిఫిన్ అయింది
ఆ
అన్నం కూడా వడి అయినా వండిన ఇక అయిపోయింది ఆ లంచ్ నేను తిన్నానండి
ఆ
రొట్టెలు చేశాను ఇప్పుడు అన్నం వండినండి
అవునా ఇప్పుడు ఏం రెస్ట్ తీసుకుంటన్రా
వర ఎలా ఉందండి అవునువు రెస్ట్ తీసుకుంటున్నాండి
అవును వెదర్ అయితే బాగా ఎంండవుంది కదా అండి బాగా వేడైతుంది
అవును అవును ఎండ అయితే బాగా ఘోరంగా ఉన్నదండి
అవునండి ఈరోజు ఏమో మిరగ్ అంటారు కదా ఈ రోజేనా
అవునట ఈరోజు మీరాగట ఈరోజు చేపలు ఖచ్చితంగా తినాలంట
తినాలట అవును మా మాకు కూడా ఇక్కడ కాలనీలా చె ఎలా ఖచ్చితంగా తినాలి అని
తినాలి అని అవును మాకు ఇక్కడ కూడా వింటున్నా నేను కూడా
ఆహా
చేపలు లేకపోతే నాన్ వెజ్ అయితే తినాలట
అయితే వి మరి మా ఇది అయిపోయిందేమో మరి చికెన్ తినేసాం కదా
అవును అంతే అట నాన్ వెజ్ తినాలిపలేకపోతే
ఆహా మాయనకి బాగా జ్వరం
అయ్యో ఇప్పుడు నుంచండి అయ్యో మరి ఇ నా గోళలు ఏదైనా పిచ్చా అయ్యా ఏస మరి
పోలీ లే వేసినాం గాని తగ్గుతలేదు
ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళక పోయినారు మరి
అవును ఈక కానీ ఆ న ఇంట్లోనే ఉండు అండి బాగా జ్వరంతో ఊరిగిపోయిడు
అవు నాడి ఎవ్రకాడి
ఏద నిర్మలా అట్ట నిర్మల్ క వయి హ అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పారు బాగా జ్వరం వచ్చి
ఓహో ఇంట్లో లేరా ఇప్పుడు ప్రజెంట్లీ ఉ హ ఊరికే అల్లిల ఏదనా పని ఉంటే ఎల్ల్రా మరి
పని మీదనే వెళ్ళండు
హ
ఉ
హెల్త్ డిస్టర్బ్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళకపోతేనే మంచిదండి మనం
మంచిది కానీ ఆయనకి ఏం ఎవరు చెప్పాలి ఇగ
నిన్న నైటే ఫుల్ వచ్చింది జ్వరము నిన్నటి నుంచే త ఇట్టలేరు మా ఆయనే
అయ్యో ఇంకా నాన్ వెజ్ తినిపించారా ఇ
అవును లేదు ఆయన తినలే పాపం తెచ్చుకున్నాడు గాని తినాల
ఆ లేదు కొంచెం సివర్ అనిపించింది మనం కొంచెం నాన్ వెెజ్ దూరం ఉండాలండి కి మంచిది అది ఫివర్ ఏదైనా కానివ్వండి మనం నాన్ వెజ్ కి దూరం ఉన్నామంటే బెటర్ అన్నట్టు మనకు
ఆ సడన్లీ వచ్చేసిందండి బాగా ఉండే మరి
ఆయన ఎక్కువ శాతం ఎండలో తిరుగుతారా అండి మరి
ఆహా తిరగారు ఎండా అంటేనే ఆయన పోడు బయటకి
లేదు అంటే ఎండలో తిరిగినా గానీ వేడి ఎక్కుతుది కదా బాడీకి అట్లా అని అడుగుతున్నా
ఇంకా మీరు ఏం కూరగాయలు ఇష్టంతో తింటారండి మీకు ఏం కూర అంటే ఇష్టాం అండి
మాకు నాకైతే టమాటా అంటే బాగా ఇష్టమ అండి
ఉ
టమాటా ఎక్కువ శాతం తింటామండి ఎట్లా అయినా పొడిగుడ్లు వేసి అయినా ఎట్లా అయినా టమాటా అయిక్పో తింటామండి
ఆ టమాటా కూరా టేస్ట్ కూడా మంచి మంచి ఉంటది వండడం కూడా తొందరగా అవుతుది ఆ పని కూడా కొంచం తక్కువ అదా అయితే టైం తొందరగా అవుతది టమాటా కూర వేరే కూరలకయితే టైం ఎక్కువ పడుతుది
అవునవునండి
ఇంకా టమాటా చట్నీ లాగా చేసుకున్నా కూడా మన
తినచ్చండి మేము చేసి పెట్టుకుంటామ అండి వీక్ లో వన్ టైమ్ అయినా ఏది ఏది కూడా కూర నచ్చకపోతే వేడి వేడి అన్నంలో వేసేసి తినేసి
తినేసా మంచిగా ఉంటదండి టమాటలు ఉడకబెట్టాలి దాని పొట్టు తీసి గ్రైండర్ చేయాలి
ఆ అట్లాగే చేస్తామండి మీరు మీరు ఎట్లా చేస్తారు
అదే ఆ అదే ఉడక ఫ్రై చేసి దాన్ని పొట్టు తీస్తా పొట్టు చేసి తీసి గ్రైండర్ లో వేసి అందులో జీలకర్ర ఉల్లిపాయలు కా పాచిమిర్చి
ఆహా
పవ కొంచెం చింతపండు
ఆ
గ్రైండ్ చేసినాం అనుకోండి మంచిగా చట్నీ మ ప్రిపేర్ అవుతుందంని మంచిగా
అవునండి మంచిగా అవుతుది మళ్ళీ
న ఉప్మాలో వేసుకొని కూడా తినొచ్చండి
అవునండి ఉప్మా లో కూడా మంచిగా ఉంటది
వాళ్ళు పెస్ట అండి
ఆ మీకేమి ఇష్టం అండి మరి కర్రీలో
కర్రీలో నాకు కూడా టమాటా అంటే ఇష్టం అండి టమాటా కూర కూడా ఎక్కువ శాతం ట బెండకయ
ఆ బెండకాయ అయితే బాగా మా పాపకి బె బెండకాయ రొట్టె బాగ
బా వీళ్ళకి గుడా మా పిల్లలకు కూడా బెండకాయ రొట్టే చేయాలి చేస్తే మంచిగా చెప్పాల్సిన అవసరం హాఫ్ హాఫ్ రొట్టెలు బ బెండకాయతో తినే తరిగా
అవునవును మా పాప కూడా హాఫ్ హాఫ్ తీసుకుని తింటది
ఆ ఇక వాళ్ళకు ఎక్కువ అంటే మంచిగా ఉడికించాలి అది మొత్తం ఏమంటే చికోటి చికోటి బంక్ ఉంటది కదా అది పోయే వరకు ఉడికించాలి మంచిగా అట్లా చేస్తే కర్రీ అనేది మంచిగా ఉంటది టేస్ట్
అవును
మా వారు గూడా బెండకాయ ఇంకా ఏమంటే బెండకాయ వండిన అంటే పెరుగు బెండకాయతో తింటారు హ్మ్మ్ ఆ మంచిగా ఉంటది ఇప్పుడు పాలకూర చేసినా కదా ఇప్పుడు కూడా పేరుగే తీసుకచ్చుకుంటారు అన్నం తినేటప్పుడు
ఓహో ఇది హల్ది ఫూడ్ తో మీ ఆయనే తినరు
పాలకూర పెరుగు ఆ పెరుగు కావాలి ఇగ
ఆ పాలకూరతో ఓ పెరుగు ఎట్లా తింటారు మీ ఆయన
పాలకూర ఆ పాలకూర తోటకూర అండి పాలకూర కాదు
ఆహా ఏదైనా కూడా ఆ ఎట్లా తింటారు పెరుగుతో స అవునా పెరుగు ఉట్టి పెరుగు లేకపోతే తలిపేస్తారా
అండి అందులో కొంచెం ఉప్పేసి కొన్ని నీళ్లే
ఆహా అట్లా చేస్తారా ఆ అండి హలో
ఆ హలో వింటున్నా మీ వాయిస్ ఒకటెసారి బ్రేక్ అయింది రాలే
అవునా అదే నేను మాట్లాడుతున్నా అయితే ఏం చెప్పట్లేదు అయితే
ఆ ఇప్పుడు హలో అన్నారు కదా అది వినపడింది ఓకే మార్నింగ్ అ ఏప్పుడు లేసారు మరి
నేనా సెవెన్ థర్టీకి లేసానండి
ఓకే ఇక లేచి ఇక చాయ్ చేసుకొని టీ తాగి ఇగ పనీ స్టార్ట్ చేస్తారా
లేదండి నేను టి టి తాగానండి పొద్దుగాల ఏం
అవును డైరెక్ట్ నాష్ట నే తింటామ అండి
అంటే ముఖం కడుక్కొ ఏం తినారన్నట్టు మీరు
ఆ తినం టీ అలవాటు లేదు ఇప్పుడు పాలు తగబుద్ధి అయిత లేదు అయితే అట్లనే ఉంటన్నాయి
ఆ ఇగ డైరెక్ట్ టిఫినే చేస్తునానండి
అవును ఏదైనా రాత్రి ఉంటే తినేస్తా లేక లేకపోతే ఏదైనా టిఫన్ చేసి తిన్
తింటారా
మీరుజేసార టిఫిన్ ఆ
కూరగాయలు ఏం రేట్లున్నాయి అగగోన్నాయా పిరమ్ ఉన్నాయా ఇప్పుడు
ఆ పిరమే ఉన్నాయి టమాటలు ఎన్ భై రూపాలటా ఎన్బై
అవునా అండి
అవును ఇక్కడ బం మా కాలనీల బండే వచ్చిందయితే మా పక్కోళ్ళు తీసుకున్నారు
ఏనబై ఎనబై రూపాలకు కిలోనా
కిలో వట మార్కెట్ లో అంతా ఉండది కాగాని యాభై అరవై ఉంటాయి
మార్కెట్ లా
ఆ మార్కెట్ లో ఇగ మాకైతే మా ఆడబిడ్డనే తెచ్చిస్తది పాపం
ఉహు
మేం వెళ్ళాం మార్కెట్కిి
లేదు కొంచెం పిరమే అయినాయి మరి టమాటాలు నలభై రూ పాల కిలో ముప్పై రూపాలకిలో ఉండే ఇంతకు ముందు
అవును అవును మా మాడిబిడ్డ మొన్న తీసుకొచ్చింది యాభై రూపాయలకి రెండు కిలోలు
ఆ మరి ఇప్పుడు బాగానే పిరమయినాయి ఇప్పుడు ఈ వర్షాకాలము ఇప్పుడు వర్షాకాలం లాంటి లేదు కదండి వెదర్ ఎడాకాలపు లెక్క ఎండ కొడతాంది
అవునండి బాగా ఉంది ఎండా అయితే
కు ఇబ్బంది మాలంటోళ్లకు ఇన్డైరెక్ట్లీ ఇబ్బంది అయితది గానీ రైతులకు డైరెక్ట్ ఇబ్బంది అయితది
ఇబ్బంది అయితది పాపం ఆమె వాళ్ళు పని చేసుకోవాలి అంతా
ఇగ వాళ్ళు చేసేది
అవునండి కానీ ఇప్పుడు ఆ బగప్ల ముంటే కూడా పబ్లి తీసుకోరుగా మేడం మరి అది కూడా వేస్
అవునండి అది ఆ వేస్టే సరే అండి మీతో మాట్లాడినందుకు నాకు చాలా విషయాలు తెలిసినాయి మీ అమూల్యమ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలండి
ధన్యవాదాలండి